ఎందుక్ హలో నువ్వు కాదులే ఇదిగో పిల్ల పక్కన చాందినీ
జేపు నాకు రాలేదు మరి దీట్లో. లో
మేము వస్తే మ మా అందరం నిదానంగా వస్తున్నాయి. ఒకరికొక్కొ లావాది ఉంది.
ఆహా నిదానం వస్తుందింట మెసేజ్ రాలా ఏందాల మెస మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో
చాలిని కూడా అంతే వస్తుంది. లే పిల్ల కి కూడా ప ఈ కొంచెం మెసేజ్ ఆ డబ్బులు వస్తాయి.
ఎంతేబ్ బా
పది నిమిషాలు మా తన కాల్ అదే కట్టవద్దులే
పది నిమిషాలు మాట్లాడితే
జ కార్ యాప్ లో జస్ట్ కజుల్ గా మాట్లాడుకోమండి.
క్యాజువల్ గా మాట్లాడు లాగ మీ డాన్స్ చాలా బాగుంది.
అబ్బా అవును మా డ్యాన్స్ గురించి అందరు మాట్లాడు కొట్టుకున్నారు. చండ దరి నాల
బాగుంది నిజంగా ఏమి దీంట్లో స్పీకర్ లేదా.
స్పీకరా లేదు, ఏం లేవు.
బాగుంది బాగా స్ అహ్
మీరు బాగాఎసరుగా మేము కూడా అంత బెస్టస్టెప్స్ అన్ని మ
ఆ మీరు బాగా సరే
ఆ మాడాన్స్ మాకే నచ్చలా అవును కాాలేజ్ ఉందామె.
తెలిదు పోతారా మీరు
లేదంట ఏ నాకు తెలీదా అన్నారు అక్కవాళ్ళు ఎన్నా
ఉండె పోతరా
ఏం పోతమ్మే ఒక్క రోజుటికి కన్ మీ రాక యినా మమ్మల్ని పిలిపిస్తరేమో రాకపోతే ఆయన
హాస్టలర్స్ అవును అయిన రేప్ ఏం జరగదులే
ఆ రేప్ ఒక్క రోజే కదా ఎవర్ రారు అందరు మండే నుంచ్ స్తరు హమ్ ఎం జేస్తున్నర్ తినిన్ర
లే లేదు తొమ్మిదినరకులే నువు
ఆపిల్ భవ్య అయితే మరి ఫోన్ చేస్తే మేము మాట్లాడమ అంటే మేము మళ్ళీ మాట్లాడుత పోతుంది బర్రీలాగ్
ఆ యమ్మీ నిద్రపోతాంది వాళ్ళ రూమ్ లో
మీ మీరు పక్కపక్క నేన ఒకే రూమ్ లో ఉ
వాళ్ళ బెడ్రూము మేము హల్
అంటే ఇల్లు లాగుంటది
హమ్ ఒక హల్ ఒక బెడ్రూమ్ కిచన్ ఉంటది
ఆ
వాళ్ళ లోపల్ బెడ్రూమ్ లో మేము హాల్లో
అవునండి నేను కొట్టుకుంటున్నారు మీరు చి తిట్టుకుంటున్నరు హమ్ ప సాత్జలు కూడాడస్ కా నేను ఆడే ఉన్న మీర్ గొడవ పడేటప్పుడు ఇప్పుడు ఆడ ఎగరుతున్నా ఎగరు ఉంటే మీరు వచ్చి గొడవ పడిండు ఆపేసిండ్రు ఇంకా
ఉమ్మ్
అందుకే అడిగ
ఉమ్మ్
ఏం చేస్తార్ అంత అంతేలే ఫోన్ లు తప్ప ఏం చేస్తావ్ ఫో ఏ ఫోటో లో
ఇప్పుడు నాకు నీ నేమ్ వచ్చి ఒక ఫో ఇష్టపడతాంది అది నువ్వే నా
ఫోటోనా ఏం ఫోటో పడుతుంది
ఏదో బొమ్మ
బోమ్ అమ్మే కదా నేనా నేను ఎందుకు తా ఏదో బొమ్మయి ఉంటది అయినా భలే రెడీ అవుతున్నావే నువు మీ అన్న పెళ్లి
నేను ఒక దానే చెల్లి మా ఇంట్లో మ ఇళ్లలో పెళ్లి లాస్ట్ ఇంక అందుకని రెడీ
బాగా ఎంజాయ్ చేసారు అట్ట అయితే హ్మ్
అలిసి పోయినా అన్ని ఇంకా నువ్వు వేయొచ్చు కదా క్లాసికల్ డ్యాన్స్
నేనే ఎద్దామనే అంటే మామఇక్కడ కాంపిటీషన్ పెట్టారు కదా
ఆహా ఆ పిల్లకయాలు తిందాం
ఆహా అసలు పెట్టలా
ఆహా
ఆమా కళ్యాణి మేడం తట్ మీలా నీలా క్లాసికల్ డ్యాన్స్ లేదు ఏం లేదు అని చెప్
ఆమకేమి
చాందిని ఉండి మేడం చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు కాల్ హాలు నొప్పులున్నా చేసాం అలాంటిది చూ తీసేసి పోండి పోయి పైన వేసుకో పోండి అని చెప్
ఎందుకు తీసేసింది ఏంది ఆమెంతా
ఓళ్ళంతా అంతే పాత ప్రిన్సిపల్ ఉంటే బాగున్ను ఊ సానం జేసీ పెట్టుకోదు తుపద్ పాత్రర్స్కుంటే ఏం అసలు నిన్న ఫుడ్ చూడు ఎట్ట పెట్టారు అం
ఫుడ్ డే బాలేదు అసలు వెజ్ అయితే ఓన్లీస్ సాంబార్ వైట్ రైస్ పెట్టిన్రు
ఊ ఆ సాంబార్ ఏంది మెస్ లో ఉన్నట్టు స్తుంది జోన్ జోన్ తూ బానే లేదు
ఊ అల్లి సాంబారు ఒక్కటే చేసింది అసలు ఏం బాలే
పరోట చేసి వైట్ రైస్ పెట్టి అంగట్లో నుంచి పచ్చడి తీసుకొచ్చి
అవును ఊరుకాయ వేసిండ్రు అసలంతా అంత డబ్బులంతా వేస్ట్ చేసింది లాస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ ఏమో ఇచ్చింది
ఊ నువ్వా
లాస్ట్ టైమ్ ఎయిట్ ఫిఫ్టీ పే చేస్ చెప్తాడు ఆన్వాల్కి ఇప్పుడు ఇంకా హడ్రెడ్ తీసుకున్నారు మరి ఏం చేస్ ఉన్నోళ్ళు
పద ఫాం ఆడ ఏమైన్నా ఫంక్షన్ హాల్ ఏన్నా బాగా రెడీ చేశారంటే అదీ లేదు స్పోర్ట్స్ కే ఏమన్నా కొన్నారంటే అది లేదు అన్ని పాతవే ఆ ఏందొ బానే లేదసలా అయనోల్డ్ ఏ ఏదో మనం ఎంజాయ్ చేసామంటే
అంటే
ఎవురు
ప్రిన్సిపలు
అవునా
బాయిస్ అందరు డ్యాన్స్ చేస్తంటే వీడియోలు తీసుకున్నాడు మళ్ళీ మన సీనియర్స్ ఊ గర్ల్స్ బాయ్స్ లాస్ట్ లో డ్యాన్స్ చేేసుకుంటా ఉన్నారు వాళ్ళని గ్రూప్ డ్యాన్సెస్ అంటే వాళ్ళని కూడా వీడియో తీసిండు వ్యూ మళ్ళా పనికొస్తాదంట తర్వాత ఎప్పుడని చూపిస్తాడంట అది ఏందైనా చిల్లర్ చిల్లరుగా వీడియో తీసిండు మన క్లాస్ వాళ్ళందర్ని మన క్లాస్ వాళ్ళందర్ని బాయ్స్ ని వీడియో తీసుకున్నారు డ్యాన్స్ చేస్
ఆ అయితే మందరి వాళు వొచ్చు కూడా భయపడుతున్నాడు సార్ ఆయన కట్టే కావాల
మినిమం సెన్స్ లేదా ఫంక్షన్ అన్నాక వెయరా
ఆ వెయ్యద్దు సైలెంట్ కూర్చ్ సండే
వీడియో తీసుకుంటున్నాడు ఫోన్ లో వీడియో తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు తర్వాత చూపిస్తాడంట అది ఏమన్నా మార్కులు తక్కువ వచ్చినా ఇంకేమ అల్లరి చేసినా వాళ్ళ పేరెంట్స్ కి పంప్ పీడానికి
ఆ పేరెంట్స్ ఏమంటారు యాన్వల్ డే లో ఎగరాల్సింది ఎగరారు తర్వాత ఎగ్జామ్స్కి వస్తే ఎవరు పట్టించుకుంటారు అ వీడ తీస చుల్లేద
నేను విషణం తీసిండు లాస్ట్ లో ఏన కా సిరి సిండు సిరీ షా మేడం వాళ్ళందర్ డ్యాన్స్ చేస్తా ఉన్నారు అప్పుడు సిరి ఆ శిరీష మేడము హరి మేడము
ఆ మళ్ళీ ఈ రోజు పోస్ట్ కూడ పెడ్ పెరి దాంట్లో హుమ్ అయిమ్ పని సందేసి అయిమ్ ఏవనాబ్బా వాళ్ బలే పార్టియాలిటీ జుప్ ఇస్తరు కామ్ డీ ఇబ్బి ఫామ్స్ ఏసి ఏం లే మన డబ్బులు తీసుకోన్ వోల్ పి మెడల్ రో సడ్డూ
సాంగ్లు కూడా వాళ్ వచ్చేతప్పుడు బాగా పెట్టిన్ మనం వచ్చేటప్పుడు ఏం పెట్లా అసలు, మెడల్స్ ఇచ్చేటప్పుడు. కొరండి
ఉన్నాది మళ్ ఆమె మైకుల్ అంటుంది ర్యాంకరు ఏంటి దీఫ్ పామిడి వాలకసల్ ట్రీట్మెంటె లేదు అని మీవొల్ అర్చుకొండి మా వొల్ తిరుడు ఈ వారోస్త అలాగున్నప్పుడు మీ వోళ్ళు వచ్చినప్పుడు మీరు అరవాలా మీరు సైలెంట్ గా ఉంటే
అన్ని వాళ్ళేచ్చిన్రు మనవోళ్ళు ఒక్కరిని పిలిచలా దాన్ని ఏమంట్రు వాలంటీయర్ ఏమో ఆహ మెడల్స్.
ఇలా రమ్మని శిరీష మేడం ఉందా హాస్టల్లో
ఆహా ఆమె
చెప్పింది బాగీని ఇంగోళు ఎవళ్నో పిలిచడం బా గుర్తురాట్ల
అంతా అయితే వాళ్ళే ఉన్నారు వాళ్ళే వాళ్ళే
ఉమ్
ఫ్యాషన్ షోలో కూడా అన్ని వాళ్ళకే ఇచ్చిళ్లు
మ్మ్ అర్దరాత్ అమ్మయ్యో వుడా దేవుడా ఈ పిల్ల జయశ్రీ బర్రె గొంతు ఎస్కొని అరస్ వలమ్మా ఎట్లా
జైశ్రీ భలే ఇచ్చింది ఎక్స్ప్రెషన్స్
ఎక్స్ప్రెషన్స్ భలే ఇచ్చావంటే నువ్వే తా ఎవరు భలే ఏసీల్లా కాతిరే చీర గట్టుకోనా నిజం జేప్ కావాలంటే అక్కలతో పాటు జయశ్రీ కూడా పోదాం అనుకుంది అదే కాంచన సాంగ్ ఏసారు చూడు
ఆ పోవాలి పోవాల్సింది కదా
తాని ఓలా ఇడా ఎగరడమే సరిపోయింది నేను ఆడికి పోయి ఎగరలే ఈడే ఎగురుతా అని చెప్పి ఎగిరింది ఈడే పందిలాగా ఎగిరింది బాగా హ్మ్ అవునంట అది తే ఎంజాయ్ ఇంకేం జేయలేం ఫుడ్డు చూస్తే చందలో ఉమ్ ఉమ్ ఫోటోలుంటే తీసుకున్ మనము తినేసోచ్చి తరుత్ తీసుకున్న లాస్ట్ ఫోటో అదే అందరోచ్చారు గదా బాయ్స్ సు అవునా మిర్లేరా
తిని వచ్చినాక లేము
ఆ
ఈ వీళ్ళు శారీ మార్చుకోవాలన్ రెడీ అయితా ఉన్నారు
అవునా అప్పుడు తీ ఆ ఫోటోలోకటె పెట్టారు ముందు దిసుకున్న ముందు తోట్ దిసు కున్నాం అందరం కలిసి
ముందు దాంతో మేమున్నాము అది బెట్లా
అది మట్లా అసలు అయినా ఒక్ క్కరు ఒక్కో దిక్కులో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కసా ఒకరేమో ఫోటోస్ జుస్తారు
ఒక్కరెందో నవ్వుతారు ఊ
ఎంతుకు చేయకపోతే ఏం గాదు అంతే ఇంక్ ఫర్వేల్ జార్పుకొన్ భోవాల్సిన్ అమ్మ్ ఆల్రెడీ చెప్ పింది కళ్యాణి నెక్స్ట్ ఇయర్ మీక్ ఇస్తారో ఈ మిక్ ఇస్ ఇయ్యమో ఫేర్ వాళ్ళు మీర్ ఫో మీర్ ఫోటోకుండరు ఫోర్ టు కుండరు మీరు
ఎందుకున్నామంట ప్రాజెక్ట్ ఒక్కటనా. అయితే ఫేర్వల్ జేస్తే ఆ ఫోర్ వన్ లో చేయ్యండి
హ్మ అంతేగదా
అంతే
క్ బతిగడ సు ప్రిన్సిపాల్ మారిపోతే భాగుండ్ను
వాళ్ళు చ్ వాళ్ళు చెయ్యాలిక్క మనం గాదు ఏంది వాళ్ళనీ వీల్ని అడుగు
ఉ మ్
మ్
సమర్థకార్చర్్యలు ఏం అంత డబ్బు పెట్టుకొని ఏం చెయ్ లా వాళ్ళస్ సలు బాగా ఎంజాయ్ చేశా ఉమ్ పైస మనం ఫ్రెషర్స్ తివి ఎంజాయ్ చేసి ఫ్రెషెస్ చేసాం డెకరేషన్ కూడా చెయ్ లా దరిద్రానండి ఓటివ వైట్ ట్ గోల్డన్ బెలూస్ పెట్టి చేశారన్ తే మళ్ళీ ఇప్పుడు ఇంటికెళ్ తావా ఉమ్మ్ ఆ నెక్స్ట్ మండే నుంచి ఏం చేస్తారో అయిపొయిల్లా యాన్యువల్ డే మొత్తం ఉమ్మ్ ఆలాజ ఇంకా దామ్ మలి కాళ్ నొప్పులు ఎగిరెగిరి
ఎవరు
పామ్ జయశ్రీ కి బా బాగ్ భారీగా నెప్పులు కర్ర బట్టుకొని నడుస్తుంది
బాగా ఎగిరింటేది మీరు ఫోర్టుకు బైటికొస్తారా
అనుకోన్ తున్నాం ఉమ్ అను కున్ని కున్నా కొద్దిగా మాములుగా మాట్లాడమన్ బరే సది బా మాట్లాడు సరైతే
ఆ సరే ఆ సరే